హాయ్ అక్క ఏం చేస్తున్న బాన్నవా
ఆ బాన్నా మీరు బావున్నారా హలో
ఆ ఇన్ చెప్పుక
వినిపిస్తుందా
ఆ వినిపిస్తున్ ఆ ఉంది ఉందక్క
ఏం జేస్తున్నారు
ఏమి లేదక్కా ఖాళీగానే ఉన్నా తిన్నారా మరి
ఆ తిన్నా టిఫిన్ చేసాను సేమ్యా ఉప్మా తిన్నాను మీరు టిఫిన్ చేసారా
శనివారం శనివారం అంటే మేము పులగన్నం చట్నీ పచ్చిపులుస్
అలాంటివి తింటారా
ఆహా ఆ
ఉహు ఏ దేవుని కోసము మీరు
ఉ దేవుని కోస్ మని కాదు వెంకటేస్ స్వామి కదా మాముగా శనివారం అన్
అవును అవును ఉ అయితే ఏం చేస్తారు ఆ ఆ శని పుల్లదనం తినొద్దా
పులగము తినాలంటారు
పులగామా ఉ అవునా ఎలా చేస్తారు పులగం
రైసే పులగమ అంటే ఇంకా పెసరి బ్యాలు పెసిళ్లు ఉంటాయి కదా పెసిరి బ్యాల్లు.
ఉ ఉ
అవి అవి వేస్తాము అ బెల్లమే బెల్లం ఎమ్ లేదు మాములు నార్మల్ రైస్ మాదిరి చేసేదే. మమూలు అన్నం చేస్తాం కదా అలానే వాటిని కూడా అందులో వేస్తాం.
అవునా దాన్ని కిచిడి అంటారు కదా
ఉ తిరువాత పెట్టుకుంటే కిచిడి తిరువాత పెట్టుకోకుండా చేస్ కుంటే నార్మల్గా
ఉహు తిరావాతి అంటారా మీరు దాన్ని
తిరవాత పెట్టి కలర్ రైస్ మాదిరి చేస్తేనా కొంచము మీకు కిిచిడి లాగ వస్తది
పులగం అంటే మామూలుగా రైస్ ఎట్లా వండుతారో అట్లానే వండుతారు, కాకపోతే దాంట్లో పెసర్లు వేస్తారు అంతేనా ఉ కొంచెం ఉప్పు
ఉ ఇంగ మామూలు రైస్ నాగనే మామూలు రైసే చేసేది
ఉ
అంతే యేస్కుంటాను ఏమన్ అందులోకి కొంచెము పెసర బ్యాలు వేసి చేస్తాం.
ఉ హు
ఈ పెసిరి బ్యాల్లు తిన్నం మంచిది హెల్త్ కి కదా ఏం లేదు నార్మల్గా తినేద్ దే నార్మల్గా తినాది దేవుడికి అనేం లేదు
ఉహు అంటే ఫస్ట్ దైవానికి కానిందా మంచిదా ఉహు ఇట్లా దేవునికి ఈ అవునా పిండి దీపం అట్లా ఏమన్నా పెడతారా మీరు. వెంకటేశ్వర స్వామి గారికి నార్మల్ దీపం పనేననా అవునా ఉ పులగం తిన్నారా అయితే ఈ రోజు శనివారం.
ఉ అవును
లంచు ఇంకా ప్రిపేర్ జేయలేదా
ఇంకా లేదక్కా
అవునా నేన్ ప్రిపేర్ చేసేసా బీరకాయా టమ టచారు చేశాను ఇంకా ఏంటీ విశేషాలూ
చెప్పాలి
ఇంకా మీ హ్యాబిట్స్ ఏంటీ మీ అలవాట్లెక్కువగ ఏం ఎక్కువగ ఏం చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది
ఏంలే మామూలుగ ఫ్రీగా ఉన్నప్పుడూ ఏదన్న చూసుకుంటా గేమ్స్ అట్లా ఆడుకోవడం
గేమ్స్ అలానా ఫోన్ గేమ్స్ ఏనా
ఉహు ఫో బయట ఫ్రెండ్స్ అయుంట ఎవరన్ అందుబాటుంటే ఇంట్లోనైనా ఆడుకుంటాను కూర్చొని లేదంటే న ఫోన్ లో ఆడుకుంటా
అవునా ఊహు అయితే ఫోన్ లో గేమ్స్ ఆడడం ఎక్కువిష్టమా ఫ్రెండ్స్ తో ఆడడం ఇష్టమా
ఫ్రెండ్స్ అంటే ఎవర్ లేరు మాకు ఇంట్లో వాళ్ళున్నప్పుడే మా ఇంట్లో ఆడుకుంటానూ లేదంటే నా మొబైల్ లో పని అయిపోన తరువాత మొబైల్ లో చూసుకోవడం అందులోనే ఆడుకోవడం
మీకంత సమయం ఉంటుందా ఆడుకోవడన్ అంత సమయముంటుందా
మూవీస మూవీస్ అందుకు చూస్తానని ఆ ఏమన్న కొత్త మూవీస్ ఒచ్చినాయంటే కొంచం ఇంట్రెస్ట్ గా అనిపిస్తున్నా
ఊ ఫోన్ లో జూస్తారా
ఊ ఫోన్ లోనే టీవీ టీవీ ఉంది కానీ వా అందులో వాళ్ళు ఎక్కుగా న్యూసూ క్రికెట్ పెట్టుకుంటారా మనకు చూడ బుద్ధి గాదు కొ స్తెనే బోరు కొడుతుంది అర్థం తమైనా ఎట్లో ఉంటుందవి చూస్తున్నగనా
మనకింట్రెస్ట్ ఉండదు గాబట్టి పెయిన్ గా
ఊ అందుకే మొబైల్ లోనే చూసుకుంట చూసుకుంటా పన్ జేసుకుం టండా పనయిపోతే ఖాళీగ్ కూర్చొని చూసుకుంటండా
అవునా ఇంకా మీకు పిల్లల్లేనట్టున్నారూ ఇంకా మీకు పిల్లలు అవే అందుకే పిల్లలయినంకా ఇంకా గేమ్స్ ఆడడానికి ఛాన్స్ ఉండదూ ఎలాంటి ఛాన్సులు ఉండవిక ఆ టైమ్ ఏ తెలీదిగ ఒక పని అయినంక ఒక పని ఉంటూనే ఉంటది
ఉ ఉంటది ఏమంటే నేను ఆ పనిలోనే చూడడం అన్ దుకు టైం పాస్ చేస్త
అదే అదె అంతవరకే తర్వాత ఛాన్స్ ఉండదింకా
పని చేసుకుంట చూస్తా ఉంటాం మొబైల్ పెట్టుకొని
ఉ ఉ అదే అర్థమయింది అయితే ఎలాంటి మూవీస్ చూస్తారు అంటే కామెడీ మూవీస్ సా హారర్ మూవీసా సెంటిమెంటల్ మూవీసా
అన్ని చూస్తానక్క ఫ్యామిలీవి హార్రర్ కామెడి
ఉమ్ అన్ని చూస్తారైతే ఉమ్ నాకు ఏంటి అంటే నాకు ఎక్కువగా సెంటిమెంట్ అవన్నీ సినిమా మూవీస్ చూడాలనిపయ్యదు కామెడీ మూవీసే చూడాలనిపిస్తది ఎందుకంటే ఈ లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లం ఉంట ఉంటనే ఉంటది మళ్ళా అది పోయి మళ్ళీ అలాంటివే సెంటిమెంట్ ఎందుకు చూడడం అని కామెడీ మూ కొద్దిసేపైన హ్యాపీగా ఉంటాం కదా నవ్వుతాం అన్నట్టు కొంచెం అట్లా కామెడీ మూవీస్ ని ఎక్కువ చూడాలనుకుంటానన్నమాట ఉమ్
ఫ్యామిలీ మూవీస్ చూస్తాను కామెడీ చూస్తాను రీసెంట్గా వచ్చేసి ఇది పెద్ది సినిమా చూసానక్క
ఏం మూవీ
పెద్ది పెద్ది
పెద్ది చూసావా బాగుందా ఆ ఓకే ఓకే బాగుందా నేను ఇంకా కంప్లీట్గా చూడలేదు కొద్దిగా చూసాను
అది కొంచము ఎమోషన్ ఉంది అంటే ఫ్యామిలీ గురించి అని కాదు ఊరి గురించి ఎమోషనల్ అంటే అంటే అందులో వాళ్ళకు ఏ గుర్తింపు లేదు వాళ్ళు ఇక్కడ ఉన్న న్నారు అనే గుర్తింపు కూడా లేదు కదా వాళ్ళకు సినిమాలో వాళ్ళ ఆ ఊరు ఉంది ఆ మనుషులు ఉన్నారు అనేసట్లా
అది మూవి స్టోరియా
ఉ అంటే వాళ్ళకు ఒక కొండ ప్రాంతంలో ఉంటారు వాళ్ళకు పోయే దారి లేదు వెహికల్ ల్సుండవు ఆ ఊరి పేరు కాదు కదా వాళ్ళకు గుర్తింపు కార్డు కూడా ఉండదు వాళ్ళ ళ్ళు ఉన్నారు ఒక ఊరు ఉంది అనే దానికి కూడా వాళ్ళకు ఏ గుర్తింపు లేదు అందులో అదే
అంటే అట్లా కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అట్లా ఉండవా ఆధార్ కార్డ్స్ అట్ల ఉండవా
దీంతో సినిమాలో అట్లా పెట్టడం
అంతేనా నేను క్యాజువల్ గా అడుగుతున్నా నిజంగానే ఉండదా అని అం టున్నా
అంటే ఇప్పుడు చాలా మంది పెట్టుకున్నారు కొంతమంది కొన్ని చోట్ల అవి కూడా లేకోకుండా ఉన్నారు కదా ఇంకా
ఆహా అవునా లో వాళ్ళకి అవునవును అదే అవునా ఉహు నేను అందర్
వాళ్ళు అక్కడే పండించుకొని అక్కడే తినడం ఉ
ఉహు అందుకోసం ఆయన క్రి గేమ్స్ ఆడతాడేమో మూవిలో ఊ అవునా అవన్నీ ఫెసిలిటీస్ ఉండవు అనమాట అయితే అదర్ కార్డ్స్ అట్లా ఉండవేమో రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్స్ గుర్తింపు కార్డ్స్ ఏమి ఉండవేమో వాళ్ళకి ఉహు అవునా నాకు తెలీదు అందరికి ఉంటాయేమో అని నేను అనుకున్నాను అసలుకి ఊ ఇంకా ఇపెత్
గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి అంటె ఇవి లేవు చదువున్న వాళ్ళు అక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళకు కానీ వాళ్ళు మన ఫుడ్డు వేరు వాళ్ళ ఫుడ్ వేరు వాళ్ళు కొండలలోనే పండించుకుని అక్కడే చేసుకొని తింటారు
ఉ వాళ్ళకు కావల్సిన సరుకులన్నీ ఇంగ వాళ్ళకు అక్కడే దొరికిపో తయేమో అడుగుల
ఆ దొరికిపోతాయి కానీ వాళ్ళు చేసుకునే విధానం కూడా వేరేసతి వ వంట చేసే విధానము చేసే అంట ఆ
ఓకే ఓకే ఉహు అవునా అదంతా స్టోరీ అట్లా రన్ అయినట్టుంది ఇంకా ఆ మూవీలో ఊ ఇంకే మూవీ చూసారు అది కాకుండా
ఇంకా లే చూడలేదక్క చూడాలి
నాకు ఎలాంటి మూవీస్ ఇష్టమా అంటే నాకు తెలుగు మూవీస్ అంతగా ఇంట్రెస్ట్ అనిపియదు తెల్సా తమిళ్ మూవీస్ డబ్బింగ్ ఉంటాయి కదా తమిళ్ మూవీని డబ్బింగ్ తెలుగులో దిస్త్ అవి బాగుంటాయి స్టోరీస్ అసలకి డిఫరెంట్ గా అనిపిస్తది తెలుగు మూవీస్ లో ఏమయితుందంటే తర్వాత ఏమవుతుంది అనేది మనకు స్టోరీ తెలిసిపోతుంటది కొద్ది బొతిగా ఆ తమిళ్ మూవీలో తెలీదు అట్లా తమిళ్ డబ్బింగ్ మూవీస్ కామెడీవి బాగా చూస్తాను ఇంట్రెస్ట్ చూడాలనిపిస్తది అలాంటివి ఇంకరక్ చేసుకుంటు ఉంటా
అవి భాష వేరైన గాని కొంచెము ఇంట్రెస్ట్ వస్తాది ఎందుకో దాని మీద చానా ఉ అంటే మనది వేరు వాళ్ళది వేరు వస్తది యాక్టింగ్ అయితే యాక్ గు మా సైడ్ వేరొస్తది వాళ్ళ సైడ్ వేరొస్తది
మ్ మళ్ళీ దాంట్లో హీరోస్ అంతామా అంతగా ఏం మంచిగా ఉండరు కాకపోతే చూడాలినిపిస్తది స్టోరీ కోసం
మ్ అంటే అందులో చానా వరకు కామెడీ ఉంటది
అవును చాలా వరకి కామెడి ఉంటది బా అనిపిస్తది నాకు అందుకే వా నే అయితే తెలుగు తమిళ్ డబ్బింగ్ తెలుగు మూవీస్ అని టైప్ జేసి మరీ జూస్తాను ఆ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తది నాకు
వాళ్ళు చేసే వంటలు గూడా వేరై
ఉ ఉమ్ అవునండి ఇ టైమ్ అయిపోయింది ఓకే ఓకేనా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు